మ్ ఫస్ట్ కాల్ ఫస్ట్ కాల్
ఉమ్ మ్హు మ్
నా సైడ్ నించి
చల్లే ఎక్కువ మాట్లాడక తిన గురించి యేన్ని సాల్ చెప్పిన అంతే థూ ఈ మారణే మారడమ్మో
నేన్ నేమ్ తియ్యలేదురా ఫస్ట్ కాల్ అన్నా అంత్
అలాంద మాట్లాడకు
సరే తిన్నావా
తిన్న
పండ్కున్నవా
పడుకోలే
ఎందుకు
నిద్దరోస్తుంది కన్ రాట్లే
ఓస్తుంద్ కన్ రాట్లేద
ఉమ్
ఏం తిన్నావ్ మధ్యానం
ఊతప్ప సెట్ దోస
ఎవవురో గని కంటెన్యూగా అవే దేచ్చేలాగున్నారెంద్ ప్పుడు జూసినా ఉత్
కా ఎవ్రీ వెడ్నెస్డే అదే
ఆ అంటే టైమ్ టేబుల్ ప్రకారమా
ఆ పీజీలో ఫిక్స్డ్ ఉంటుందిగా ఈ రోజ్ ఇది చేస్తారా ఆ రోజ్ అద్ నువ్వు లాస్ట్ వేడ్నేస్డే అడిగంటావు అందుకే అదే చెప్పింట
తిసై అన్నా కదా
ఉమ్ మ్ ఉమ్ చెప్పు
ఏంలా మూవీ చూసుకోవాల్ ఇ ఎం ఐ అంతైంది ఫాన్కి
ఫిఫ్టీన్
ఫిఫ్టీన మళ్ళీ ఏం ప్రాబ్లమ్ అంట
డీస్లే పోయిందంట అది అప్ప పెద్ద సోద్లే నేను ఫోన్ చేసినపుడు చెప్ తనిగది ఇప్పుడు నువ్వేమైన్నా మాట్లాడు పెద్ద సోది గాయ్ సోది ఇంకా నాకైతే వి లేకపోయినాో ఈడ పీకల్దక్ కోపం వచ్చింది సార్
ఎన్ నగుడ్ అంతే సేమ్ టు సేమ్ ఎందుకు చెప్పు
నాతో పాట్ రాలేద్ అని
ఉమ్ నిజంగంతే
మ్ నాకు దానికే
ఆ
ఒక్కదాన్నే ఎ ఫోన్ పని చేయట్లే డబ్బుల్ లేదు ఒక రూపాయివి చేత్ లో ఆ ఫోన్ పే లో ఎంతో ఉంది ఇప్పుడు ఆర్డర్ రా చంగుంటనింక పిజీ దగ్గర వరకు రావాలన్నా నాకు ఫోన్ కావాల ఫోన్ లే ఇప్పుడు ఒకరికి కాల్ చేయాలని చెప్పినా నాకు ఫోన్ కాల ఫోన్కి లేదు ఆ ఏం చేసినా నాక్ ఫోన్ లేదు ఏం లేదు పక్కన ఎవరు లేదు నేను ఒక్కదాన్నే మెంటల్ దాంట్లో ఆడికి ఈడికి తిరుక్కొని పా పిచ్చి దానిట్లో ఉందింది తెలుస్ థ నిన్న ఏడ్చాను కూడా లాస్ట్ ఓ సెకండ్ కి ఎంత ఏడుపు వచ్చేసిందో బా కదంతే బాద్ అయిపోయింది నాకు
మ్మ్ నువ్వే గొర్విల్ నాద ఎవరు పిలిచినా హాస్పిటల్ పీల్చుకొని పోయి మ్
వి ఆమె ట్రిప్కుపోతుందని చెప్పి రాలేదు నాతో కానీ ఆడ వచ్చి చూసే ఏ ట్రిప్పుకి వోలే
మ్మ్ సౌండ్ బాక్స్ లేదా పీజీలో
ఆమె ఇంటికేళ్ళిపోయింది ఎప్పుడో
చలా
పిలుస్తే వచ్చేదేమో వచ్చేది మోస్ట్లీ వస్తుందామె అట్లేం లేదు
మ్మ్
వెళ్లే ఎక్స్ట్రాలంత నాక్ బుద్ధుండల్లే ఎక్స్పెక్టేషన్స్ అందరవైన పెట్టుకోవడానికి
మ్
ఆ
నైస్ నైస్
ఇంక
ఇంకేమిలే ఇంకేమున్నాయి తేజ స్టార్ట్ అయినాడు మధ్యాహ్నం మ్
మ్మ్ మరి
ఉంటాడేమో ఇ పాటికి
మ్ హు
మ్ నిన్న వాడికి ఏదో స్టమక్ పెయిన్ వచ్చిందంట ఆ పిల్లా కాల్ జేస్తే లిస్ట్ చేయలేదంట నేను బయటకి వెళ్లలేద నా హెల్త్ బాలేదని నా పిల్ల నా మీదే అంతా ఎసె ఏమైంది నాకు టెన్షన్ అయితాంది ఎత్తి యనే ఏమైంది ఏమైంది తేజ కి హెల్త్ బాలేదంటా నాకు టెన్షన్ అవుతది అని
ఇ బాబ్ బాబ్ బాబ్ బాబా ఆమె కేందుకమ్మా టెన్షను ఓవర్ యాక్టింగ్ గాకపోతేనా ఆమె
ఏవో కనుక్కోని జేప్పు ఒకసారి అంటే విని కనుక్కుంటే లేదరా స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చింది టాబ్లెట్ ఏసుకున్నా అని చెప్పు ఇదే మాట అంటే చెప్పతి ఇట్లా అంటే ఆ సరేలే అని జెప్పుత జరాతా వత్తావా అట్లానే ఉంటావ
త్తా
ఉమ్మ్
వోయామో హూమ్
బైక్ లో వస్తాడు మధ్యలో ఓ చోట వన్ అవర్ ఆపుతాడు వాడు
మోన్నాహారా అహాహా
వన్ అవర్ పికె అట్లా అంతా ఫుల్ రిలాక్స్ అయి ఆఫ్టర్‌నూన్ టైమ్స్ అయితే అడ పంజాబ్ డాబ్ ఓటి ఉంది అబ్బా దాల్ తడకా అవి రోటీస్ అయితే పోతా అంటాయి కడుపులేకి ఎన్ని తీన్ తిట్టనం అనేది గూడ ఉండదు ఓ బారిగుంటది అది పంజాబ్ డాబా ఓన్లీ రోట్ ఈజీ ఇట్లా కర్రీస్ దొరుకుతాయి కర్రీస్ మనం ఆర్డర్ జేప్ చేయించుకోవాల
ఉమ్మ్ హూ
అట్లాంటిదోటి ఆపేస్తాడు మంచిగా బా పల్లె దగ్గర ఒకటి టీ షాప్ ఉంటది ఆడ ఓ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆపుతాడు
ఉమ్మ్ మేము నేను పియులో ఉన్నప్పుడు ఆ ఒక్ రోజు నందిని వాళ్ళతో క్యాబ్‌లో వెళ్ళాంలే మేము నేను నందిని యష్ నువ్వు ఎంతని ఎవరైనా అన్నా ఇంకా వాళ్లు అక్క వాళ్లు నేంతాకి క్యాబ్‌లో ఏళ్తుంటే బెంగుళూరు నుంచి పుట్ పిటిపికి ఆడ బాగేపల్లి దగ్గర ఒక డాబానో మరి ఏంటో అది నాకు తెలీదు టెల్లో ఆడ చికెన్ ఫ్రై అదేమో తిన్న మచ్ మస్తా ఉన్నిది ఇప్పుడు ఏమో ఇప్పుడు ఉందో లేదో గూడ తె తెలీదు ఆ షాప్ కానీ అప్పుడు బాలే ఉన్నిది టేస్ట్ అది ఆ రోజు పొద్దున్న ఇంకా ఏం తిన్నెలే నే ఇంకా ఈవినింగ్ తిన్నిది అది ఒక్కటేసరికి ఒ వావ్ ఫుల్‌గా తినేసా నేనైతే
నట్లాంటి చోటనే బావుండేది
అవును ఫ్యాన్సీ రెస్టారెంట్ లో డబ్బులు ఎక్కువ ఉంటుంది గానీ టేస్ట్ ఉండదు
అట్ల మాస్ టైప్ తే తేట్లా జేస్తే మనకి స్పైసెస్ తెలుస్తాయి జూడు అది కేకుంటది ఫీల్ ఉమ్మ్
ఉమ్మ్
ఉమ్ ఉమ్
ఇంకా ఏం తిన్నావ్
నేనా మ పొద్దున్నే మటన్ చపాతి తినేసి పనుకున్నా
ఉహూ
ఉమ్ ఇప్పుడు లేచినా ఫోర్ కి అట్ల త్రీ ఫిఫ్టీ కి అట్లా
ఉహూ
హ్మ్మ్ ఇంగా ఏం ఆకలి ఎయ్యలా
ఆహ్
మళ్ళీ ఏం ఆకలలెయ్య లేదు
ఓహో
ఇంగేమన్న చూడాల నైట్
నే ఎల్లలే మూవీకి ఇంకా పెద్ది మూవీకి
మనం థియేటర్కి కి పోవుడు చాలా ఇయర్స్ అయితంది లే ఇంటరే లాస్ట్ ఏమో ఇష్టం ఉండాలి ఇంటర్ లో లాస్ట్ మ లాస్ట్ మూవీ వచ్చి అఖండ దాని తర్వాత ఒకసా దాని తర్వాత ఒకసారి వీరసింహారెడ్డి ఎక్కువ ఇంటినే అదే లాస్ట్ ఇంగ ఉమ్ కదిర్లో ఉంటే పోతా ఈడుంటే పోను
హ్మ్మ్ ఇక్కడంటే ఎంత దూరంకి వెళ్ళాలబ్బా
కొచ్చేరువుకు పోవాల
ఆ అంత దూరం పోయే వళ్ ఊరికే పోంటి కూర్చుది మే సతే అ సరి పోయింది
వ ఉమ్
ఊ
ఉ
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ చెప్పిందా ఏమైనా
మన్నాను మొన్న నువ్వు ఎల్లిన థియేటర్ ఎంత దూరం
ఉమ్ దూరమే ఏలా అందుకే వాళకాలేజ్ కి ఇంకా వెళ్ళాలి కాలేజ్ ని ఇంకా కొంచెం దగ్గర
ఉండే కాలేజ్
ప్రేవాణించి భారతీయ వాళ ఆడ
ఉ హూ హూ ఉమ్ చూద్దం ఆయనకి స్టార్ట్ ఆ
ఉహూ టెన్ థర్టీ టు ట్వల్వ్ థర్టీ
మీకు టైం పాస్ కావాలి కాబట్టి ఆ టైం చూస్ చేసుకున్నారు
అట్లా మూవీ ఫస్ట్ ప్లానే మూవీ తర్వాత నంది హిల్స్ అవన్నీ ఏం ప్లాన్ వేయలేదు మేము ఇంకా ఇంకా టైం పాస్ చేయాలని చెప్పి అలా నంది హిల్స్ నేను నితిన్ మొన్ననే అనుకున్నాముగా వెళ్దామని ఉ ఇంకా ఎలాగో ఆ టైం లో నేను బయటికి రాలేనుగా పీజీ నుంచి అని చెప్పి ఇంకా సరేలే అని బాగుంటుంది ఎల్లెకని వెళ్ళాము మస్తు ఉనింది ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అ బోట్లే ఏంలా ఊరిగా తిరిగామంతే ఆడ ఏం ఆపనీళ్ళ వాళ్ళు ఇంకా ఆగలే ఉచ్చసినం అంతే పోయేసి నంది హిల్సుకి చీ ఉన్నాం అంతే
సూపర్ నేను నింగ వన్ ట్వంటీ మంత్ అంతా ఇడే ఉండాల కదా బోర్ కొడతంది
మాగు జూలై జులై ఎయిత్ వరకే కానీ నేను మోస్ట్లీ ఈడే ఉంటాననే టికి పోను
నేను
నాకేమో ఇష్టం లేదు ఇంటికి పోతే టెన్షన్లు అట్లీస్ట్ ఈడన్నా ఉంటే ఆ అప్పుడ ఒకటే వస్తు చూడు ఇంగ రాను
అప్పుడొక్కటే వచ్చేది ఇంక తర్వాత రాను
హ్మ్మ్ సెవెంటీన్త్ స్టార్ట్ మొహరం
అని చెప్పింది మామమ్మీ ఆ సెవెన్ ఆ సెవెంటీన్త్ స్టార్ట్ అని చెప్పింది మరి చూడాలి ఈసారి ఎవరో చేసేది లాస్ట్ ఇయర్ ఎవరు చేసింది మా తాత వాళ్ళు కాదు కదా మా తాత వాళ్ళు అయితే ఈసారి మా తాతనే చేస్తాడేమో
హ్మ్ము
ఈ సారి అన్ని అంతా ఇ ఇస్తారో ఇయ్యరో తెలీదు అన్నీ వచ్చేది మాకే వస్తాది షుగరు అవన్నీ వస్తాయిగా
ఆహా ఏం చేస్తుంటార్రా అంత షుగర్ అంతా
అన్ని మెం ఫైవ్ మెంబర్స్ ఉన్నాము కదా ఫైవ్ అంటే ఫైవ్ కదు ఫైవ్ హౌసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు మావి మా తాత ఇంకా మా తాత నలుగురు పిల్లలు అంటే మ నాలుగు ఫ్యామిలీస్ మా తాతతో కలిపితే ఫైవ్ ఫ్యామిలీస్ పంచుకొని వాడుకుంటారు ఇంట్లోకి అంతే
ఓకే ఈ రైస్ అన్నీ
అన్నీ అంతే ఆ అదైతే ఆ షుగర్ అలో అంతా రైస్ అంతా మిక్స్ అయిపోయి ఉంటుంది ఎప్పుడు దాని స స్ప్రెడ్ చేసి సర్లే రా బాయ్
హుమ్
కట్ చెయ్